హలో
హలో
హలో
హలో హాయ్ అండి
హాయ్ అండి బాన్నారా
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బావున్నామండి ఎక్కడున్నారు
ఇప్పుడ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం అలిచిపోయసోచ్చామండి
అవునా ఎక్కడికి ఏళ్ళారు
అంటే సమ్మర్ హాలిడేస్ కదా కొంచెం టార్లకు వెళ్ళేసి ఒక టెన్ డేస్ బాగా తిరిగేసి వచ్చాము
ఓ ఓకే వెరగుడ్ మీ మ వెళ్ళామండి సమ్మర్ హాలిడేస్ లో చాలా లాంగ్ టూర్ వేసుకున్నాం అన్నమాట
ఓకే
పిల్లల్ని బయటికి ఎలా తీసుకెళ్ళాము
అవును ఓకే
టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు బయటనే ఉన్నామ్ అన్నమాట మోస్ట్లీ
అచ్చ టెన్ ఫిఫ్టీన్ డేస్ లాంగ్ జర్నీ ఏ
ఆ లాంగ్ జర్నీ వెళ్ళాం అన్నమాట ఎందుకంటే పిల్లలకి కొంచెం అవగాహ అనేది వస్తుంది కదా ఎప్పుడు ఇంట్లోనే కాకుండా పలానా ప్లేస్ పలానా ప్లేస్ చూస్త అ కొంచెం తెలుస్తుంటది కదా ఓహో ఇది ఇక్కడంది ఈ బార్డర్ దాటి బయటికి వెళ్తే ఎలా ఉంటుంది ఓన్లీ మన తెలంగాణ బార్డరే అనే కాకుండా మన తెలంగాణ బార్డర్ దాటి ఈస్ట్ సైడ్ ఏముంది వెస్ట్ సైడ్ ఏముంది నార్త్ సైడ్ ఏముంది సౌత్ ఏముంది అలా ఒక్కొక్క మీము వచ్చేసి ఆ అరుణాచలం వెళ్ళాము తిరుపతి వెళ్ళాము హ ధనుష్ కోడి తెలుస అండి ధనుష్ కోడి వెళ్ళాము రామేశ్వరం వెళ్ళాము అటు కొంచెం ఆ తమిళనాడు సైడ్ వెళ్లామనమాట
ఆహా అంటే పర్టికులర్ గా అక్కడ అంటే టెంపుల్స్ ఎక్కువ ఉంటా
ఆ ఓకే కామాక్షి టెంపుల్ ఉంటుంది మీనాక్షి టెంపుల్ ఉంటుంది మధర మీనాక్షి టెంపుల్ ఉంటుంది
ఆహా ఓకే
ఉ ఆ సో కొంచం అలా ఏందంటే ఆ వైబ్స్ చూస్తే పిల్లలకి అర్ధం అవుతుందీ అన్నమాట
అవునండి
బుక్స్ లలో టెంపుల్ గురించి ఎక్స్ప్లనేషన్ ఇస్తారు ఆ మధుర మీనాక్షి టెంపుల్ టెంపుల్ చుట్టూ ఇలా ఉంటాయి ఇలా ఐయ విగ్రహాలు ఉంటాయి మద్యనా కోనేరు ఉంటుంది ఆ కోనేరు ఎలా ఉంటుందో కూడా పిల్లల తెలీదు కదా
అవునండి అవునువు
ఆ సో పట్టకి ర్ గా పిల్లకి చూపించడం కోసం అని చెప్పేసి మేము ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు బయట కెళ్ళామనమాట రామేశ్వరంలో కూడా తీర్థస్థానాలు చాలా బాగుందండి శివున్ టెంపుల్ అయితే ఏంది లోపల గుడి లోపల గోపురం అయితేంది ఆ ఆ అలలు వాటర్ లో స్విమ్మింగ్ చేయడము అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు
ఆహా ఓకే అండి ఆ
కి ధనుష్ కోడి వెళ్ళాము ధనుష్ కోడి వెళ్ళేసి అది ఏంటంటే శ్రీలంక బార్డర్ అనమాట
ఆహా అది ధనుష్ కోడి అంటే శ్రీలంక బార్డరా
ఆ శ్రీలంక బార్డరు అది వచ్చేసి ఎలా అంటే అక్కడ నుంచి శ్రీలంకకు వెళ్ళాలంటే జస్ట్ ఒక ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది
ఆహా ఓకే అండి ఆ
ఉమ్ ఆ సముద్రం దాటి అవతలకెళ్తే శ్రీలంక అనమాట
అంటే జస్ట్ ఆ సముద్రం దాటి వెళ్తే ఇగ శ్రీలంక అన్నాడు
ఆ శ్రీలం బార్డర్ అనమాట అయితే ఆ బార్డర్ చూడ్డానికి చాలా మంది వస్తుంటారు ఎక్కడెక్కడ ప్లేసెస్ నుంచి నుంచి ఎక్కడెక్కడ నుంచో చాలా మంది జనాలు వస్తుంటారు
ఆహా ఓకే అండి
అక్కడ రాములు వాడి గుడి అని చెప్పేసి ఇంకోటి వచ్చేసి ది ఆ శ్రీరం అదేమంటారు హనుమంతుడు అప్పట్లో హనుమంతుడు సీత కోసం వార వారదీత చేశారని చెప్పేసి రాళ్లు వేస్తే సముద్రంలో తేలాయ్యన అని చెప్పేసి అన్నారు ఆ ప్రతి రాయు మీద కూడా శ్రీరామ అని చేసి రాయడము ఆ రాయిని నీల్లళ్లో వేస్తే నీళ్ళలో మునకుండా పైకి తేలడము అనిన్ చెప్పేసి ఆ హిస్టరీలో ఉంది మనకి అది పిల్లలు ఎలా ఆ బి పిల్లలు ఎలా అంటే తన హిస్టరీలా చదవడమే తప్పించి లైవ్ గా చూసింది లేదు గదా ఆ సో అక్కడి కూడా తీసుకెళ్ళామనమాట
ఆహా ఓకే రియల్గా చూపియాలి ఇప్పుడు అని చెప్పి
రి ఆ రి ఆ రియల్ స్టెప్ అనేది ఎట్లా ఉంది అవును అసలు అది నిజమేనా కాదా వాళ్ళకి అంత రూఢీగా జరుగు ఉంది స్టోరీస్ బుక్స్ స్టాల్లో పెట్టారా అనని అనుకోకుండా రియల్ గా కూడా చూస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది కదా ఓకే హనుమంతుడు టెంపుల్ ఇలా ఉంది శ్రీరాములు వారి టెంపుల్ ఇలా ఉంది వాళ్ళకి అయోధ్య ఎలా ఉంటది ఏంది ఆ వాళ్ళకి పట్టాభిషేకం చేసిన ప్లేసెస్ అయితేంది ఆ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం అనమా మాట అక్కడ శాండ్ ఎలా ఉంటుంది ఇసుక ఎలా ఉంటుంది ఆ ఉప్పు సముద్రం ఎలా ఉంటు ఉంటుంది అందులో స్టోన్స్ రాళ్ళు ఎలా ఉంటాయి అక్కడ పర్టికులర్గా ఇంకోటి ఏందంటే అండి వాటర్ కూడా టూ కలర్స్ లో ఉన్నాయన్నమాట
ఓ ఓకే
ఊ ఒక సైడ్ వచ్చేసేమో బ్లూ కలర్ ఒక సైడ్ వచ్చేసేమో గ్రీన్ కలర్
ఆహా ఓకే అండి ఆ ఆ
వేరియేషన్ ఏంటి అసలు వాటర్ అనేది మోస్ట్లీ వాటర్ అనేది వాళ్ళు వైట్ కలర్ లో బ్లూ అలా చూస్తుంటారు బట్ మ్మ్ వాళ్లకి తెలుస్తది కదా ఓకే ఇలా కూడా ఉండిద్దా వాటర్ టూ వేరియేషన్ లో చూస్ సర అనమాట పట్టికలర్గా
అవునండి ఆ ఆ
కానీ చాలా బాగా ఎంజాయ్ చేసారండి
ఓకే ఓకే ఓకే మేము కూడా వెళ్ళామండి ఇక్కడ మేము యాక్చువల్గా ఏందంటే ఫస్ట్ తిరుపతికి వెళ్ళాము
ఓకే
ఫ్యామిలీలా అంటే నేను మా వైఫ్ మా డాటర్ మా అబ్బాయి ముగ్గురం గ కలిపి నలుగురుం కలిపి వెళ్ళాము కాకపోతే మేముంతా ఎక్కువ ఎక్కువ రోజులు అనుకుంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తీసుకున్నాము అంటే మాదే ఓన్ గా కార్ తీసుకు న్నాము ఏందంటే ఇప్పుడు బస్ ఇట్లాలా పోవుడు కన్నా ఇట్లా మనకి ఇష్టం నచ్చిన దగ్గర ఆగేసి కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళడానికి బాగుంటది అని చెప్పి ఫస్ట్ తిరుపతి నుంచి ఈ తర్వాత అరుణాచలం వెళ్లినమండి అరుణాచలం అది గిరి ప్రదక్షణ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటది కదాండి
అవునవును
బా చాలా బాగుంటాయిండి నైట్ టైం అసలు ఈ ఎండాకాలం కదండి నైట్ టైం చేస్తే చాలా బాగుంటది మార్నింగ్ టైమ్ లో మబ్బుల కూడా చెయ్యొద్దు ఎందుకంటే ఆటోమేటిక్ ఇప్పుడు ఫోర్గాంగానే ఎండకడుతుంది ఆ భక్తికాన్ని ఎక్కువ కాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వాడి పోతు మన కాలు కాల్తున్నాయి అని అందుకే అని చెప్పి ఇగా మేము మార్నింగ్ నైన్ లెవెన్ నుంచి స్టార్ట్ చేసాము ఆ నైట్టు ఆ యాక్చువల్గా ఏంటంటే నైటు దర్శనాలు అయితే అండి చేసుకోవచ్చు టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు కానీ డే నైట్ ఓపెన్ ఉంటాయి అవి మేము అంతమందుకు మాకు చెప్పారు లేదు ఓపెన్ ఉండయా అని అన్నారు కానీ ఓపెన్ అయితే ఉంటాయి చేసుకున్నాం అక్కడ నుంచి తిరు తిరుపతికి వెళ్ళినాక అరుణాచలం తర్వాత మేము లాస్ట్ గోవాకి వెళ్ళామ అండి ఆ ఆడ మా తెలిసిన వాళ్ళు గెస్ట్ హౌస్లు ఉన్నాయన్నమాట వాళ్ళు అక్కడనే పోయి సెటిల్ అయ్యారు ఇదే బిజినెస్ లెక్క పెట్టుకున్నారుారఅన్నట్టు క్యాట్ హౌజ లెక్క అంటారుగాండి ఇగా గస్ట్ హౌస్ ఇగా ఆడ ఒక టూ డేస్ మంచిగా ఉండి ఆ పిల్లలకు బీచ్ అంటే చాలా ఇష్టం ఉంటాది కదా అండి చాలా బాగా నచ్చుతాది ఆ అవునండి అదే అదే చాలా బాగా అనిపించింది మాకు కూడా చా అంటే పోయిన సంవత్సరం ఎక్కడికి వెళ్ళలేదండి కొంచెం ఇంట్లో ప్రాబ్లం ఉండడం వల్ల లేదు ఈవత్సరం మాత్రం పిల్లల్ని జర తీసుకెళ్లిిన ఫైవ్ డేస్ అయినా హ్యాపీగా ఎంజాయ్ చేసి తీసుకొచ్చామండి బాగా అనిపించంది వచ్చింది అంటే ఇక మళ్ళీ వాళ్ళు స్కూల్ క వెళ్ళి స్కూల్ రియో పన అయినప్పుడు కూడాు చెప్పుకుంటారు కదా మేము ఇక్కడికి వెళ్ళాము మా మమ్మీ డాడీ వాళ్ళు దగ్గరికి ఈ ప్రదేశం మనకి అని చెప్పి బాగా అనిపించారు మేము చ్చల్గా ఏంటంటే ఇక్కడ ఈది శ్రీకాళస్తి ఇవన్నీ వెళ్ళాల్సి దండి యాక్చువల్ ఏద టైం లేక కొంచెం ఉన్న టైం లే అడ్జస్ట్ చేసుకొని కానీ కొన్ని ఏరియాలలో మనం చూడని చాలా బాగుంటాయంట అండి మేము కేరళ వెళ్దాం అనుకున్నాం కానీ చానా టైం తీసుకోవాలి
ఓ ఆ కేరళ కంటే కూడా స మనకి ఇప్పుడు వచ్చేసి ఆ తమిళనాడు సైడ్ టెంపుల్స్ ఎక్కువ అనమాట
ఆహా ఓకే అండి
టీ అంటే చాలా బెటర్ గా ఉంటది పిల్లలకి కొంచెం జనరల్ నాలెడ్జ పెరుగుతుంది ప్లస్ ఏందంటే ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతది అనమాట వాళ్ళకి ఎంజాయ్ చేసిన వైబ్ అనేది వస్తది అనమాట
ఆహా ఓకే అండి
సముద్రం గానీ వాటర్ గాని చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా మనం చూసిన దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటదండి
ఆ ఓకే అండి అవును అవును
పిల్లలకి య మో మోస్ట్లీ టూరిస్ట్లు కూడా అక్కడికే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు అనమాట
ఓ అచ్చా ఓకే
ఇట్లా ఆర్టిఫిషియల్ కాకుండా నాచురల్ టెంపుల్స్ అనమాట అన్ని ప్రతి ఒక్కటి కూడా నాచురల్ టెంపుల్స్ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి భుగదీశ్వర ఆలయం అని చెప్పేసి ఒకటి ఉంది
ఆహా ఓకే అండి
ఆ అందులో వచ్చేసి ఏమంటారు మన ఆ నందీశ్వరుడు ఉంటారు అది చాలా మనం తలెత్తి చూడలేనంత హైట్ లో ఉండిద్దండి
అబ్బబ్బ ఆ
ఉ అంత హైట్ లో ఉండిద్ది మనం ఫొటోస్ ఏమైనా తీసుకోవాలన్నా మోస్ట్లీ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో నుంచోనే అది ఫోటో తీసుకోవాలి వస్తది ఊ కని పిల్లలకి అవి చూపిస్తేనే మోస్ట్లీ ఇంప ఎక్కువ ఇష్టపడుతుంటారు మామూలుగా మన టెంపుల్స్ లలో వచ్చేసి నందీశ్వరుడు ఉంటారు క్యాజువల్ గా చూస్తారు అది వేరు కాని అది చూడ్డం కొంచెం గ్రేట్ కదా
ఆ అవునండి అది కూడా కరెక్టే అది మాస్తం కొన్ని మర మీరు అన్నట్టు కొన్ని టెంపుల్స్ లలా చాలా ప్రత్యేకంగా ఇప్పుడు వరం గంల్లో వెయ్యి స్తంభాల టెంపుల్ అని అంటాం గాని నేను ఇంతవరకు చూడలేదండి రియాలిటీకి చెప్పాలంటే అంటే మనకు వే స్తంభాలంటె అసలు టెంపులా లేకపోతే స్తంభాల లేకపోతే ఏంద అర్థంగా గానీ చాలా మంది ఎళ్లీ వెళ్ళి కన్ఫర్మ్ అంటే బుక్స్ లాళ్ళు ఉంటాయి కదాండి కొన్ని ఇప్పుడు ఇప్పుడు ఏందంటే అంత ముందుకు ఒక టూ థౌజండ్ వన్ నుంచి బ్యాక్ ఎక్కువ అంటే అసలు టెంపుల్స్ అంటే బుక్లనే చూస్తుంటిమీ టూరిస్ట్ ప్లేస్లు ఇప్పుడు అన్ని యూట్యూబ్ లా అవి అయిపో నయి కదా దాని వల్ల మనకు పిల్లలకు కూడా అయితే అవి ఎగ్సైట్మెంట్ మేము మీడికి వెళ్తే బాగుండన్నట్టు మీరు కూడా చెప్పింది కరెక్టే లైవ్ లో చూపించినది దాని ఎంజాయ్మెంట్ వేరే లాగా ఉంటదన్నట్టు
ఉ అవునవును
దానికి తగ్గట్టు దానికి హ్యాపీనెస్ అది పిల్లలకు కూడా బాగా గుర్తుకుంటది చార్మినార్ హైదరాబాద్ లోనే ఉంటదండి అది కానీ ఎళ్ళలేము మనం ఎందుకంటే అది ఒక టైం కుదరదు మనకు చాలా కానీ బయట దేశాల నుంచి వచ్చి ఫస్ట్ చార్మినార్కే వస్తరండి
అవునవును
చాలా మన ఇండియాలో కూడా తెలంగాణలో కూడా చాలా టూరిస్ట్ ప్లేస్ గోల్కొండ ప్లస్ చార్మినార్ బిర్లా మందిర్ ఆ ఇంకో ఆ ఇది ఇంకోటి ఏదో మ్యూజియం ఉంది అది చాలా బాగు ఉంటాయండి ఇప్పుడు టెంపుల్స్ అంటే యాదగిరి గుట్ట మళ్ళీ స్వర్ణగిరి ఈ మంచి మంచి అయిపోయినాయండి బా ఓకే ఓకే అండి బాయ్ అండి